వినిపిస్తుందా ఆ హాయ్ యాడ్ అయిందా ఇందాక కాల్
ఆ యాడ్ అయింది రేట్ రేటింగ్ ఇమ్మన్నారు రేటింగ్ ఇచ్చాను
ఆహా ఓకే అది టెక్నికల్ వాళ్ళంత వాళ్ళకి కట్ చేస్తా మనది ఏం లేదు ఇంగ
హ్మ్ హ్మ్ చెప్ పప్పల్ సిస్టర్ మీరే అదే అరుణాచలం గురించి చెప్పాల చెప్పాలనుకున్నాను కదా హ్మ్
ఉత్తిగా వెళ్లి దర్శనం అయితే హా
మంచిగా వెళ్లి హ్యాపీగా వెళ్లి దర్శనం చేసుకో కొనొచ్చినాము
హ్మ్ స అనుకోకుండానే కదా ఇక అందరికీ అదృష్టం కదా మేము ఎప్పనుంచో అనుకుంటాము వన్ ఇయర్ నుంచి వెళ్ళలే పోతున్నం
అవునా అది అనుకుంటూ ఉంటే జరగదు అనుకోకుండా వెళ్ళిపోవల్సి సింద అంది
అంతే ఇంకా హ్మ్ మంచి ట్రైన్ లో ట్రైన్ జర్నీ కదా అంత కూడా ఏ అయా అంటే ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇంకా ఎన్ని హౌర్స్ ఉంటది జర్నీ ట్రైన్ దికినా తరువాత అరుణాచలం కి
అక్కడే అక్కడి నుంచి ఒక